ఏముందండి ఇ ఇప్పుడే డ్యూటీ దిగినండి
అవునా
మీరేం చేస్తున్నారు ఏమి లేదు తమ్మరు కదా బయటికి వెళ్ళామనేసి చూస్తున్నా అయ్యో ఎండలు బాగా కొడుతున్నాయి కదా మార్నింగ్ వెళ్ళాలి కదా పొద్దుటి త వెళ్తే బాగుంటది కదా
అంటే షాప్ ఇక్కడ షాప్స్ అన్ని మా ఆఫ్టర్నూన్ తెరుస్తారు మధ్యాహ్నమే కొంచెం పిల్లలకు కాటన్ బట్టలు నాకు కాటన్ డ్రెస్సులు తెచ్చుకుందాం అనేది సి వెళ్దామని చూస్తున్నాను ఇక్కడ షాపింగ్ చేసుకొని ఊర్లలో కొన్ని పండగలు పెళ్ళిళ్ళ ఉన్నాయి
అవునవును మాఊళ్ళో కూడా ఉన్నవి ఇవాళ ఉప్పల అమ్మల పండుగలు అవి స్టార్ట్ అయినవి రేపుొ కటి మా ఫ్రెండ్ పెళ్లి ఒకటి ఉన్నది
అవునా మీేము కూడా చెప్పండి
చెప్పండి మీరు చెప్పండి
మాకు కూడా అవే ఉన్నాయి అందుకనే ఊరికె వెళ్ళాలనేసి ఈరోోజు బట్టల దుకారలేక పోయి బట్టలు పాపకు నాకు తీసుకొచ్చుకొని ఏ రేపు బయలుదేరితే ఒక నెల రోజులు అ టే ఉండొచ్చు పెళ్ళిళ్ళ ఫంక్షన్లు మళ్ళీ మామిడికాయల సీజను పచ్చళ్ళు పెట్టుకోవాలి
ఆ ఇప్పుడు సమ్మర్ కదా
అవును
వచ్చదంటడి ఎలా పెడతారు మడికె ప వచ్చడి
మామిడికాయ పచ్చడి అంటే అమ్మ కొలతల తోటి పెడతది నేను తీసుకొచ్చుకుంటాను కాకపోతే ఆ ఎండాకాలమ కాబట్టి మిరపకాయలు వస్తాయి కదా అవి కొనుకు వడం తొడమలు తీసుక నిబ మదన్నా పప్పు కొ కోవడం వాటిని ఆ రాళ్ళు లేకుండా చేసుకొని విసురుకోవడం అలాంటివి చేసుకని వస్తామన్నట్టు
మీరు పచ్చడి పెడతారా లేకపోతే కొనుకుంటారా
లేదు మా అమ్మ పెడతారు నేను చూస్తాను దగ్గరుండి తనకు సాయం చేస్తాను కాకపోతే అమ్మ పెడతారు ఆ
అంటే మామిడిపై మామీడిక ఒక పచ్చడి ఒక్కటే పెతారా ఇకా వేరే పచ్చడ
చింతకాయ పచ్చడా పెడతారు చింతకాయ పచ్చడి పచ్చడా పెడతారు మాడికాయ టమాటా పచ్చళ్ళు అన్ని పెడతారు మాళ
ఇ అన్ని ఎండకాలం పెట్టుకుంటే వానకాలం వరకు మనకు స్క్వేర్ లో ఉంటాయి అన్నట్టు
అవును మళ్ళీ ఏదన్నా ఊకె కూరలు వండుకోవడం మళ్ళీ ఈ ఎండకి ఏ తీనబుద్ది కాదు అసలుకు
ఎండకు ఈ ఎండకు ఈ పచ్చలు తింటే మనకి ఎక్కడ కూడా ఎక్కదు కదా ఏమైనా ఈ ఎండాకాలం వచ్చేసి ఈ పప్పుసార్లు చికెన్లు మ మటన్లు ఇంకా కొంచెం
పెరుగుల మామిడి కాయ పచ్చడి బాగుంటది
ఉ ఆ నీను ట్రై చేసా అప్పుడప్పుడు తింటాకపోతే మాకంటూ పచ్చడి అంటే ఏం లేదు ఇక సిటీ లైఫ్ ఎట్లుంటా తెలుసు కదా మీము విలేజిలలో అయితే ఆ పచ్చలు పెట్టుకుటారు అవి పెటు ఇవి పెట్టుకుంటారు మేము కొనుక్కుంటాం ఫ్యాక్టరీ నుంచి తయారైన
నాకైతే ఎందుకో గాని మామిడి కాయ పచ్చడి గాని టామట పచ్చడి గాని నెలలోపు ఎక్కువ యూజ్ చేస్తారు సగం పచ్చడి నెలలోపు అయిపోతుంది నాకు కొత్త దాన్ని టేస్ట్ బాగుంటుంది బాగుంటది ఫ్రెష్నిపిస్తుంది
ఫ్రెష్ వేస్తారు
వేడి వేడు అన్నలు నేయి వేసుకొని తినడం పాలమిగడ వేసుకొని తినడం
ఉ టేస్ట్ బాగుంటది అంటే పాల అంటే కొనుక్కొచ్చుకుంటారు మీకు
ఆ లేదు మీము పాలుగొనుక్కుంటాము బరే పాలే కొనుకుంటాం పాప కోసం గేద పాలు ఈ అవి తోడేసి కొన్నా గాని లేదా పాల మిగడ గాని వస్తుంది కదా చిక్కగా మన కాగి పెట్టాక దాన్ని తీసి బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మాడ పచ్చడ కొత్తగా పెట్టాలని ఈ తర్వాత తినాలనుకున్న ఇప్పుడు మామూలుగా జస్ట్ దాన్ని మొత్తం గిలగొట్టేస్తాను క్రీమిగా అయ్యే వరకు చిక్కగా వరకు గిల కొట్టేసి ఇక వేడి వేడి అన్నల్లా అది ఎంత ఎండ ఉండనే ఉ ఎంత గాని వేడన్నమే గాని చల్లనమే గాని మాడికాయ పచ్చడి వేసుకొని అది వేసుకొని తినాలి అసలుకు ఏది పనికిరాదు మటన్ చికెన్ కూడా పనికిరాదు
వానకాలంలో వానం అడేటప్పుడు కూడా వేడి వేడి వేసుకుంటే మామిడికాయ వేసుకుంటే ఇంకా స్వీట్ ఉంటది ఇంకా బాగుంటది ఆ ఆ వానలకు చిన్న కొంచెం కొంచెం మన బాడీ చలి పెట్టిన వాన తడీసి వచ్చినా కూడా ఇది పచ్చడిసుకు మన బాడీ అనేది హీట్ టెంపరే టెంపరేచర్ అనే పెంచుస్తుంది మన బాలోని
అవునవును నాకెందుకో ఇది పెట్టగానే తినాల అనిపిస్తుది ఎందుకో
అవును పచ్చట్ల అంటే మామూలుగా అంట కొంచెం అది ఆ టేస్ట్ రే వేరుంటది కదా మనకు చికెన్ మటన్ పని చేది మనకు దానికి కింద ఉండాకు
ఏహ పెళ్ళిళ్ళ ఏమన్నా వెళ్తారా ఈ మధ్య
ఆక్క నాలుగు ఉన్నాయి రేపు ఒకటి మా బెస్ట్ ఫ్రెండ్ ని ఒకటి ఉన్నది లవ్ మ్యారేజ్ రేపు వెళ్ళాలి ఇవాళ మంగళ స్థానం చేపిస్తారు ఇవాళ వానికి ఆ పెళ్లి వాళ్లే లవ్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో ఒప్పిచుకున్నాడు ఒ
బానే ఒప్పుకున్నారంండి అసలుకు ఈ రోజులలో అది
అది ఏమో మరి నాకూడా తెలువది వాన్ లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ చేసుకోవడాని కోసం కూడా వాడు బండి కొనుక్ బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు ఎవళ్ళన్నా ఒక్కళ్ళు కొనియాలి వాళ్ళ వాళ్ళ మామ్మ అన్న అమ్మ నాన్నాలన్న కొనియమన్నాడు అత్త మామయ్య నన్న కొనియామంటే ఇద్దరు కలిసి కొనిచ్చాల అన్నట్టు మొన్ననే మొన్ననే పదమూడో తారీఖు ఎంగేజ్మెంట్ అయింది చీ మన పదమూడు అంటున్నాను తొమ్మిది తారీఖు ఎంగేజ్మెంట్ అయింది ఇవాళ పద్నాలుగు తారీఖు పెళ్ళి రేపే
ఆ అంది పెళ్లి అసలుకు
రేపే ఎక్కడ మ మా దగ్గర మేం కింగడ్ల ఒక ము మూడు రోజులు నాలుగు రోజు గ్యాబుల్నే వాడు బండి కొనిస్తానంటేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు
మంచి పెళ్ళి కొడుకే కానీ ఎండక పెళ్ళి చూ డం అందులో వేడి వేడి అన్నం కూరలు అమ్మో అసలు కు తినాలన ఆకలి ఉంటది వాటర్ ఎక్కువ తా
ఎక్కువ తాగుతాం ఆకలనిపిస్తాది గాబరి గాబరి అయితది అది తి న్న కూడా మనకు మొత్తం డ డయాజిన్ కాదు మనకు మన ఏది మనకు నేట్నోం అ ఉక్కిరి బిక్కిరి అయితది ఆ యల్లా ఆ ఉడుకు ఉడుకి అన్న తినాలంటే
ఆ ఎంత పొద్దుట వొండినా అది చల్లారదు మళ్ళా ఇటు పొగ ఇటు ఎండవేడి ఆ వాటర్ తాగడం నీళ్లు దూప దూ ప్ అంటాం అసలుకు ఈ ఎండాకాలం పెళ్ళిళ్లు పోవాలన ఆత్రం ఉం పోతానేేమో ఇది అ ఒక తుంటది సరిగ్గా కానీ ఇంటికాడ మంచిగా తెచ్చుకున్నది కొం చెం అయిన మంచిగా వండుకొని తింటేనే కడుపు నిండా తింటా ఈ పెళ్లిళ్ళ ఫంక్షన్లో తి నుడు చాలా కష్టం కదా
అవునవును ఇప్పుడు ఎంత తింటే ఎం లాభం దాన్ని ఇగ మన దూపారడం కోసం కూల్డ్రింక్స్ సో అవి ఇవి తాగిన కూడా ఎంతైనా ఆగది మొత్తం అలసట వ స్తది అలసట వచ్చి మళ్ళి ఇంటికి వచ్చినక మళ్ళ నైట్ కూడా తినెలేం తెలుసా అ మళ్ళవే ఆ తినొచ్చినం కన్నం తిన్లేము
తినలేము అవును మల్లా బగారన్న ఉహ్మ్ బగారన్నం అయితే చాలా బాగుంటది గాని పెళ్ళిళ్ళ ది అది తినగానే ఒక రోజు మొత్తం దానికి అరగడానికే సరిపోతది
అంతేగా అది
ఆయిల్ పుడ్డు అనిపిత్తది కానీ బగారా అన్నము నాకు ఇష్టం చాలా ఇష్టం బగార అన్నం ఏవర్దన్న పెళ్లికి పోతే మటన్ చికెన్ కోసం పోను బగారన్నం కోసమే పోతా నాకు రోజు పెట్టు తింటా బాగారన్నం
ఆ అది ఎవరి అది అందరికి అంటే ఇష్టం కదా అందరికి తుము మన ఇండ్లల్లో అయితే నార్మల్‌గా రైసే ఏసుకుంటాం అది బగార కాబట్టి కొంచెం మ్మ్ క్యారెటు బఠాణీలు సంథింగ్ సంథింగ్ ఎత్తాం ఆ ఫ్లేవరు ఆ వాసన ఆ ఫ్లేవర్ వాసన వేరే ఉంటది
మళ్ళీ బగారన్నంలా వెజ్ వేసుకున్నా బాగుంటది నా నీసు కూరలు అయినా బాగుంటది కూరగాయల భోజనం అయినా బానే ఉంటది కాక్పోతే ఎండకే తినలేక పోతవ్
నిజంగా చెప్పాలంటే బగార అన్నంలా నాన్ వెజ్ చేసుకుంటేనే బాగుంటది ఈ ఎండా కాలంలో
ఆ ఏండి ఏ కాలమైనా నాన్ వెజ్ ఏ బాగుంటది సెట్ ప్రాపర్ గాని కాకపోతే తినాలని కొన్ని రోజులు తినలేని రోజులల్లా కూరగాయలు అయినా బాగున్నాయి అనిపిస్తుంది అప్పుడు నా ఆ నీస్ మీద ఇంట్రెస్ట్ పోదు కదా అట్లా ఊ
బగార అన్నం అంటేనే నీసు అంతా
అంతే మీ ఇప్పుడు అందరు పండగలు పబ్బాలకు ఇప్పుడు పోతే ఈ నెల రోజులు రెండు నెలలు మొత్తం బగర నాక్ నాకే కేటాయించాలిగా వారానికి వారానికి రెండు సార్లు అయినా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటాయి మంచిగా ఉంటాయి ఇగ
ఎ ఎండ కాదనుకొని పోతే ఎక్కడైనా మన ఫుడ్డే ఫుడ్డు
అంతే ఇ కాకపోతే ఈ ఎండకు తిరుగుడే ఇబ్బంది
ఒకటి వాటర్ బాటిల్ పట్టుకోపోవాలే ఓ తమ్స్ అప్ బాటిల్ పట్టుకుపోవాలే ఒక తమ్స్ అప్ బాటిల్ ఉండాలి గా కనీసం ఒక క్యా యందు ఏ ఖచ్చితంగా ఉండాలి మరి తిన్న కొంచెం డైజేషన్ అయితే ఉండాలి
అవును
వాటర్ పళ్ల మళ్ళ మన ఇంటికి వచ్చినాక మన వాటర్ దాగే దాంక దూప చల్లార దు మనకు
అవును అదేంటుదొ ఇది ఒక మ్యూజిక్ అన్పిత్తుది ఇక్కడ ఎన్ని నీళ్లు తాగని తాగినట్టు అనిపియ్యదు మళ్ళా మన ఇంటికి వచ్చేది మన బిందుల్లో కుండ లిగో ఇక్క చెంబుడు తాగ అండి కడుపు నిండు ఉంటయి ఎందుకో అవి కదా
ఆ అది బగార ఆకు అంతే ఇగా అది చాలా దాంట్లకు స్లవ ఫ్లేవర్స్ స్తరు కాబట్టి ఆ
నెయ్యి ఏస్తరు పల్లి బఠాణీలు ఆలు ఆలుగడ్డ తిన్న రోజు బాగా దూపు అయితది
ఉ అది ఇంకా డేంజర్ బగార కంటే డేంజర్ ఆలుగడ్డ
ఆ ఆలుగడ్డ మళ్ళీ అందులో నెయ్యి ఏస్తరు పచ్చి బఠాణీ అని అయినా కొంచెం దూప దూపే ఉంటది ఆ మళ్ళీ ఆనియన్స్ తిిన కూడా మురలిగడ్డ కూడా దూప దూపే ఉంటది నందు కనేసి ఉహు
ఇప్పుడు సమ్మర్ లో మీ అమ్మమ్ల్నింటికెళ్ళారు
ఆ వెళ్ళాము మేము అ మమ్మ వాళ్ళ ఇంటికి కాన్నా ఎక్కువ ఉండేది ఎండాకాలం వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళది అక్కడ మా మామయ వాళ్ళ పిల్లలు మేము పక్కింటి వాళ్ళం అది ఇది అందరు చింతకాయలో దులుపుతారు కదా ఈ ఇప్పుడు ఆ విధలు పడానికి పోతే ఏరుకొని వచ్చ చేది ఏరుకొని కవర్లు పట్టుకొని ఏరుకొన్ చి ఇది నా కుప్ప ఇది నీ కుప్ప అని చింతకాయ కొట్టి మరి ఎవరి
మేము చింతకాయ తెచ్చుకు మేము చింతకాయ ఎచ్చక్కని దుకాణలో ఆముకునే ఐస్క్రీమ్లో
ఆ చింతగ్గించాలమో ఐస్ క్రీమ్ అయినకి ఇచ్చేది చింత
చింతకాయలేమో తీసుకుపోయేది మేము ఓ మల్ల పోయి గుప్ పొద్దున్నాక గోళీలు ఆడేది సమ్మర్ అమ్మమ్మ వాళ్ల ఇంటికి పోయినప్పుడు వాడు ఐస్ క్రీమ్ బొమ్మల సాయంత్రం పూట గాలి వస్తంది కదా అప్పుడు ఎనకలులాంటి ఈదురు గాలిలు ఉంటాయి కదా ఆ ఈదురు గాలులు ఉంటాయి ఆ ఇదురుగాలు వచ్చినప్పుడు చింతకాయ తుమ్మకాయ ఇవన్నీ ఏర్కొచ్చుకునేది తెల్లారి మేము మధ్యాహ్నం ఇంక వాడు వచ్చే టైం కి గోళీలు ఆడేటప్పుడు మధ్యాహ్నం ఇంక వాడు ఎప్పుడైతే వస్తడో సౌండ్ వస్తదిగా
అవును అవునవును అది ఎక్కడ ఉన్నా సరే
ఆ సౌండ్ని బట్టి అరేవిడొచ్చిండ్ర ఇగ పోవాల్రా తమ్మకాయాడున్నదో గింజలు యాడున్నయ్యో తెచ్చుకొని
ఉ మేం కూడా చాలా బాగా అది మేము అది గుర్తులు జ్ఞాపకాలు మళ్ల రావు
అవ్ మళ్ళ ఎందుకు వస్తాయి అవి ఇక్కడ గోళీల ఆట
ఇప్పుడు పిల్లలు కూడా ఆడలేరు చూడలేరు ఆటలు
ఏంటియ అప్పుడు అగ్గిపెట్టలతోని అది పత్తాల ఆ అేదిది డెక్కెలతోని అవ్వాడేది
చింత చెట్లు ఎక్కేది చింతకాయలు దెంపుకునేది అవును కొమ్మచ్చిలాడి ఆడేది దొంగ పోలిసాడేది మళ్ళా ఉట్టి మీద ఉన్న పాలు పెరుగు మీగడ తీసుకొని కొని తినేది మట్టి ఇల్లులు ఉండేయి కదా అమ్మమ్మ వాళ్ళకి
అప్పుడు మా మా నాన్న రూపాయిచ్చిన ఐదొందల రూపాయలు సమానం ఇప్పుడు రెండు వేలు ఇచ్చిన నాకు అసలు రూపాయితో సమానం
అంతే కద మళ్ళా అప్పుడు ఐస్ క్రీము అర్ధ రూపాయికి వచ్చేది మళ్ళా
ఆ అప్పుడు రూపాయిచ్చింద అంటే ఒకరు ఉరంతా చెప్పుకునేది అ మా బాబు రూపాయి ఇచ్చిండు దుకాణం బొయి కొనుకు మా బాబు రూపాయి ఇచ్చిండు దుకాణం పొయి కొనుక్కొవాలనే ది ఇప్పుడు మా బాబు పదివేలిచ్చిన నీ పదివేలు ఎవరికీ కావాలి ఆ పదివేలకు కరెక్ట్గ రెండు సూట్లు వస్తయి పెళ్లి సూట్లస్తయి రా బాబు అనుకుంటా నేనయితే
అంతే ఇప్పుడు అప్పుడైతే ఆ అర్ధ రూపాయి రూపాయికి ఒక ఐస్ క్రీమ్ వచ్చేది రూపాయికి నాలుగు చాక్లెట్లు వచ్చేది సేమియా ఐస్ క్రీమ్ రూపాయి ఉండేది కప్ ఐస్ క్రీం క్రీమ్ రెండు రూపాయలు ఉండేది